హలో జరు
హలో
హలో
హలో
హలో విన్నీపిస్తుందా
వినిపిస్తుంది హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
నేను బావున్నా చాలా రోజులుయింది మాట్లాడి
ఏం అయ్యిపోయావు ఇన్ని రోజులు
ఏం లేదు కొంచెం బిజీగా ఉన్నా మా అమ్మాయి విదేశాల్లో ఉందిగా తనకి కో కొరియర్ వేద్దామని పచ్చళ్ళు అయి పడుతున్నా
అబ్బో ఏమేం పచ్చలు పట్టావేంటి
ప్రస్తుతానికి ఇప్పుడు వేసకాలం కదా మామిడికాయ పచ్చడి ఉసిరికాయ గోంగూర బట్ట ఇంకా చికెన్ అవి పట్టాలి
ఆహా టమాటా పండుమిరపకాయ కూడా పట్టవా
ఆ అయిపోయింది బట్టేసేవి కూడాడ అది
చికెన్ పచ్చడి నాకు చాలా ఇష్టం మీ ఇంట్లో ఎలా పడతారు
నేనా ఎట్లా అంటే చికెన్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి కో పోసి అల్లో డిఫ పసుపు ఉప్పు కారం వేస్తా వేసి ఒక అరగంట నాన్న పెట్టేస్తా శుభ్రం కడిగేసి ముక్కల్ని ఉ మొక్కల్ని ఫస్ట్ కడిగేసి శుభ్రంగా పసుపు ఉప్పు కారం వేసి అరగంట అంతా నన్ బెట్త
మా ఇంలు కూడా చ్చినలానే చేస్తారు మరి తర్వాత నువ్వేం చేస్తావు
తర్వాత ఎర్రగా వేయించుత కరకర్రలా ఆడేలాగా ఆ వేయించి తీసి నూనె వేరుశనగ నూనె వాడతా అదయితేనే బాగుంటది ప చల్లకి రుచిగా ఉంటేయి
కదా ఆ నూనె వాడితే చాలా బాగుంటది ఆ పచ్చడి ఎక్కువ నాదు బాగుంది కదా
అవును అసలు మావిడికే పచ్చళ్ళు కూడా భలే బాగుంటది ఆ నూనె ఆ పండు మీరు ప్యాటలో కూడా బాగా వేసుకుంటే బాగుంటది ఆ నూనె బాగుంటది ఇంకే న ఏ నుని భగదు పచ్చలు రుచి ఉండవు
ఆ చికెన్ ముక్కలు నూనెలో వయచ్చాక నువ్వెం చేస్తావు
నేనా వేయించిన తర్వాత ఈ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూరి మెత్తగా ఏ నూనలో ఏయించేస్తా
హా మసాలా దినుసులు అంటే ఏం వాడతావ్
మసాలా దిన్సులంటే ధనియాలు జీలకర్ర ఇంకా చెక్క లవంగం ఇలాచ్చి అన్ని పొడి చేసేసి
ఇ వేయించి పొడి చేస్తారా లేకపోతే
ఆ లైట్గా వేయించి అదే ఆ కొంచెం వేయించి పొడిచేసి దాన్ని మళ్ళీ మనం ఆయిల్లో ఏయించుతం.
ఆహా మొత్తం అయిపోయాక ఆవక్కాయ్
ఆ అంటే ఇయన్నీ ఏయించిన్ తర్వాత ఉప్పు, కారం కుడ కలి పేసి ఆ ఒక ఆరనిచ్చిన్ తర్వాత నిమ్మకాయ్ రసం పిండు తొందా దాంట్లో ఆ పిండిన్ తర్వాతా ఆ ఇప్పుడే తిన్టానికి బాగోదది ఒక పదిహేన్ రోజుల్ నెల ఉండాలి. అప్పుడే పచ్చడి బాగా ఊరిద్ది. అప్పుడు తినొచ్చు వేడి వేడి అన్నంలో బాగుంటది.
అట్లనా అయితే ఆవకాయలా తినడానికి అవ్వదు అయితే కొంచం నిల్వ ఉంచాల్ అన్నమాట.
అవును అవ్వదు. మ్ ఆవకాయ్ అయితే అప్పుటికప్పుడు తిన్టానికి బాగుంటది. ఆ ఆ పల్లెంలోనే కల్ పేసి వేడి వేడిగా అన్నం ఏస్కొని నెయ్యి ఏస్కొని తింటే
మ్ చికెన్ అట్ల తింటాము అన్నమాట అయితే
ఆ చికెన్ అలా తిన్లేం.
ఇప్పుడు నువ్ చెప్పావుగా ఈసారి ఖచ్చితంగా చేసి నా ఖాళీ టైమ్లో
మ్ చెయ్ చెయ్ ట్రై చెయ్ ఖచ్చితంగ చెయ్ చేస్తే బాగుంటది. మ్ సరే మా ఇం ఆ ఈ సారి తీస్కురా మా ఇంటిక్ వచ్చినప్పుడు
ఆ చేసి తీస్కోనొస్తా.
మ్ ఇంకా ఏం సంగతి ఏమున్నయి చెప్పాలి.
మ్ ఇప్పుడిప్పుడే మెల్లగా వంట నేర్చుకుంటున్నా
నేర్చుకుంటున్నావా ఏమేం చేస్తున్నావ్
ఈ మధ్యా అన్నం బిర్యానీ చిన్న చిన్న కూరల్ అవి నేర్చుకుంటున్నా.
అవునా బిర్యానీ గుడ చేసేస్తున్నావా
ఆ యూట్యూబ్లో చూసాను రీసెంట్గ చూసి ఇంకా మొదలుపెట్ట ఎట్లా చేయాలా ఏంట అని
అవునా ఏ చేసావా అసల్ ఒకసారన్నా
ఆ ఇంట్లో అందర్
ఆ తిన్నరా
ఆ తిన్నరుగా బాగొచ్చింది.
బాగుందన్నారా
మ్ బాగుందన్నారు.
ఎలా చేసావ్
ఆ ఏముంది ఫస్ట్ బాస్మతి రైస్ తీస్కున్నాను. కొంచెం నీళ్ళల్లో పెట్ పెట్టేసిన్ తర్వాత దాంట్లోనే ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా కాయలు ఇలాచి అవన్నీ ఏసేస్ బిర్యానీ లాగా చికెన్ కుక్ చేస్తాం నార్మల్గా మనం కర్రీ చేస్ ట్లాంటే దాన్ మీద రైస్ ఏసేసి ఇంకా మూసేసి అంత పట్ ట్టేసాను అన్నమాట.
మ్ హ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటది. మామూల్ రైస్ అంత టేస్ట్ రాదు.
మామూల్ రైస్ అసల్ టేస్ట్ రాద్ అవును ఏదో నార్ ఏమంటరు మనం పలావల చేస్కున్నట్టుంటది బిర్యానీ అంత స్పైస్ ఉండదు.
ఉండదు. బిర్యానీ బాస్మతి రైసే బాగుంటది బిర్యానీకి ఏమో ఈ మధ్య బయ తెచ్చుకొని తినటం వల్లా ఇంట్లో ఎక్కువ చేయ్యట్లా బిర్యానీ.
ఆ ఇప్పుడు ఎక్కడ చేసుకుంటున్నారులే ఇళ్లల్లో.
ఆ బయట తిండె ఎక్కువైపోయింది.
వింత వింత వంటకాలు చేస్తున్నారు చూస్తున్నావా.
చూసా చామంతి పూలతో బజ్జీలంటా. తిన్నారో లేపోతే వాళ్ళు ఊరికే చేసారో. వీడియోల కోసం చేసుంటరు. మామూలుగానే మన మిర్చి బజ్జీ ఎసినట్టు చామంతి పూలతో బజ్జీలు అంటా.
అబ్బో అసలు జనాలకి ఏం రోగాలు కూడా రావట్లేదేమో అవి తింటుంటే.
ఏమో మరి. కొంచెం హెల్దీగా ఆ అంతే ఏంటో రకరకాలు చేసేతున్నారు. మనమేమో రోజు మొత్తం మీద కూరగాయలు ఏం వంట చేయాలా ఏంటా అని ఎతుకోవటానికి కేసరిపోతుంది టైమ్ అంతా.
ప్పు కదా
ఆ అవును ఈ కరోనా వచ్చినా కాడ్నించి కొంచెం తిండి కూడా మారింది.
చాలా అవును కరోనా వచ్చి అందరినీ మార్చేసింది అసలు.
చేసింది.
బాగా ఆ అందరు ఇంకా హెల్త్ కాన్షియస్ అయిపోయి
అయిపోయింది అవును ముందు ఉదయం లేవంగానే కషాయం తాగుతాం.
తాగుతున్నారా ఇంకా మీరు.
తాగుతున్నాంగా.
ఆ ఇప్పుడు వచ్చే తిండికి ఇంకా మాత్రం మెయింటైన్ చేయాల్లే.
ఉ కషాయం తా గి తర్వాత ఇంకా స్నానాలు పూజలు అన్ని అయింన్ తర్వాత ఇంకా టిఫిన్ చేస్తా. ఆ టిఫిన్ లో కూడా హెల్దీగా రాగి దోశ లని ఆ రాగిపిండి ఇడ్లీలని ఏదో ఒకటి. జొన్న ఇడ్లీలో అట్లాగా హెల్దీగా తింటున్నాం.
అయితే రకరకాలుగా చేస్తున్నావు అన్నమాట.
ఆ మరి తప్పదుగా కరోనా వచ్చినోళ్ళకి ఫుడ్ మార్చుకోపోతే తేడా జాత్తుంది.
అంతే ఇప్పుడున్నా బయట పరిస్థితులకి అట్లనే చేయాలి.
హ్ హ్ ఆ ఎందుకు అన్నింటికి మందులు వాడటం కొంచెం మనం ఫుడ్డు మార్చుకున్నాం అనుకో మనం ఆహారాలు అలవాట్లు అయి మార్చుకుంటే కొంచెం మందులు అన్నిటికీ వాడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అది కాఫీలు, టీలు కూడా మానేసాం మేం తెలుసా.
ఎందుకు?
కాంటే ఈ కషాయాలు తాగుతున్నాంగా ఏదో ఒకటి. ఉసిరాకు ఉసిరికాయలతో కషాయం అనీ
అబ్బో రకరకాలు చేస్తున్నావు అన్నమాట అయితే.
ఉ మీరు కూడా అయ్యే చెయ్యండి.
ఆ తగాడానికి పనికికొస్తాయా అంటే బావుం
హ బావుంటయి కాకపోతే కొంచెం తేనె కలుపుకుంటే ఏదైనా తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ అది ఉదయాన్నే మనం ఏం లేదు ఉసిరికాయ ఒకటి ఉంటది కదా రాగి ఉసిరి పెద్ద ఉసిరి
ఆ
దాని చెత కొట్టేసి వేడి నీళ్ళు కరగబెట్టి దాంట్లో వేసి కొంచెం అల్లం ముక్క కొంచం కరివేపాకు ఆ గ్యాస్ లేదు అనుకో నిమ్మకాయ వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ వేసుకోకూడదు గ్యాస్ ఉన్నవాళ్ళు నిమకాయ తేనె పిండుకని ఒక రెండు వందల ఆ మార్గనివ్వాలి మార్గనిచ్చావ్ అనుకో ఎంతసేపు ఒక ఇరవై నిమిషాలు పట్టిద్లే
ఆహా ఇంకా పరగడుపున తాగడమే అనమాట
ఆ జుట్టు పెరిగిద్దంట బాగా
అయితే మనం ఖచ్చితంగా తాగలి
ఆ అసలు ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది కదా మనకు న్న స్ట్రెస్ కి మనకున్న ఆలోచనలకి ఆ ఇగా ఎండలు ఇప్పుడు అవును అందుకనే రోజు తాగుతున్నాం ఉసిరికాయ కషాయం
ఆహో
కొంచెం తేనేసుకుంటే రుచిగా బాగుంటది
ఎంతేస్తారు ఒక స్పూన్ వేస్తారా తేన
ఆ అంతే ఒక స్పూన్ వేసుకొని ఎమిటి ఉదయానే పరగడుపును తాగేస్తే ఒక అరగంట తర్వాత ఆహా ఒక పూటే ఇంక మళ్ళీ ఆ ఒక అరగంట అగ్గి ఇంకా టిఫిన్ తినేసాం అనుకో
ఆ
తాగిన అరగంట దగా ఏం తినకూడదు
అవునా
హ జుట్టు ఊడదంట ముందు జుట్టు బాగా వచ్చిద్దంట
ఆ జుట్టు అయితే మనం ఖచ్చితంగా చేయాలన్నమాట అయితే
ఆ అంతే ఇంకేంటి సంగతి నువ్వేం చేస్తున్నావు ఇవాళ్ళంతా ఏం చేసావ్
ఏముంది ఖాళీయే పొద్దున్న లేచి వంట చేసి ఇల్లు ఊడ్చి బట్టలు ఉతికి
మ్మ్
పిల్లలతోనే సరిపోతుంది
అవునా ఓకే ఓకే
మ్మ్ ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తా
ఓకే ఓకే బాయ్ తప్పకుండా